లో
ఎంజేస్సనవ్
ఏం చేయలా నువ్వేం జేస్సున్నవ్
నేనేం ఏం జేయలా కూర్చో ఉన్న
అవునా తిన్నావా
లేదు ఇంగా తినాల్ నువ్వు
నేను ఇంకా తిన్ల
ఏమీ ఇంతరందింగ
ఊ తినాలి ఇప్పుడు
ఊ
మ్ స్టోర్ ఇంట్లోనే ఉన్నావా
కూర్చోండా
అవునా కస్టమర్స్ ఎవరు రాలేదా
ఎవరు రాళ్ల తెల్లారి ఒకరోచినారు
హ
కోల్ క్ట్ టాబ్లెట్ తీసుకొని వేళ్లారు సెవెన్ రూపీస్ అంతే ఇంగెవురాళ్ళ
మ్ మీ పోయిన్ సెట్లు ఉన్నారు
మా ఫ్రెండ్స్ బాగున్నారు
హ్మ్
ఎందుకు నీర్సంగా మాట్లాతన్నావే
నేనా ఏమో జ్వరంమోస్తంది
జరమా హాస్పిటల్ కి పో
హాస్పిటల్కి అవసరం టాబ్లెట్స్ తేచ్చుకుంటే తగ్గి ఏ మీకింట రా ఇంక
తినల్ల గా తింటాం తింటాం
మ్
తిన్ డోన్ డిస్
నువ్వు తిన్నావా
మేం తిన్నాలా అన్నమాకి లైతంది
అవునా
మ్
ఆ రోజు మీకు జర్నీ కష్టం రావట్లేదా
కర్సువా ఎం ఖర్చులు
జాలీగా తిరిగేసి వచ్చేస్తారా
ఉ
పప్పది
అ హయ్యో హయ్యో హయ్యయ్యో
ఏమో
ఏం లేదు
ఉ
యాప్ డౌన్లోడ్ చేసుకోని యాడ్ లు వస్తనే ఉన్నాయి అది ఏంటేంటివో వెరైటీ యాప్ లు ఏం బాలా ఎట్లావి స్టాప్ చేసేడి అర్ధంకాల
సెట్టింగ్స్ లో ఏదో ఒకటి ఉంటుంది చూడు బాగా
జూస్తానే ఉండా ఎన్ని ఆఫ్ చేస్నానో అయినా కూడా వస్తానే ఉండయ్ సార్ ఐనా క్లాస్ ఇద్దేనా ఐనా క్లాక్స్ కోసం ఏం క్రాసలు
ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావ్
ఎవరో వచ్చారు ఏదో క్లాస అని అడిగినారు తెలియదు
మ్
మ్ అంకుల్ గమ్మున ఎల్లిపోయాడు
ఎందీ భాష అర్ధం కాలేదా
మ్
ఆంటీ బాగున్నారా
మ్ బాగున్నాను
ఏం కురా
కూరపప్పు
మది ఆకు పప్పు
అహ
మ్ ఉదయన ఏం తిన్నావ్
ఉదయన దోష్
మ్ హు దోస్ దోస్ లోకి
దోస్ లో క
మ్
పప్పు సాంబార్ రెండు తిన్న
ఓకే ఓకే మ్ ఇంకేంటి విశేషాలు
ఇంకేం లేదు
మ్
మ్
ఎన్ని గంటల వరకు సాయంత్రం వెళ్ళేది మీరు
సిక్స్ వరకు
అవునా అంటే సిక్స్ కి ఇంకా నైట్ కి ఎవరు ఉండరా
మ్ హు ఓన్లీ టూ షిఫ్ట్ లే ఉండేది
మ్ హు
ఎయిట్ నుంచి ఫైవ్ ఫార్టీ నైన్ నుంచి సిక్స్ ఫార్టీ
మీరు నైన్ నుంచి సిక్సా
మ్ మ్
మ్ అవును ఎంత వరకు లంచ్ బ్రేక్ నీకు
మాకు అట్లేం లే తినేసేది మనలో కూర్చొని ఉండేది
అవున
హ్మ్
ఏందో మేము కూడా సైలెంట్ గా కూర్చున్నాం ఏం జరుగుతాందో తెలియడం లేదు
హ్మ్
కిక్. ఏం చేయలో కూడా తెలియట్లే
నువ్వు టాబ్లెట్ వేసుకో ఫీవర్ అంటివి స్టమక్ పెన్
ఏసుకుంటా
హ్మ్ కువ్.
ఎక్కడ ఏం ఏం చేయాలో తెలియట్లేదు
నాకు కూడా ఏం తెలిలే.
ఏదో ఒకటి మాట్లాడోచ్చు కదా.
ఏమో ఏం తెలియలేది ఏం మాట్లాడాలో.
అవునా
హ్మ్.
అవును ఇప్పుడు మొహరం కదా ఇటు సైడ్ చేయరా.
ఉందంటా మా అమ్మ నిన్న చెప్పింది.
వెళ్ లే వెళ్తారా మీరు.
మా యమ్మ పోయి చెక్కెట తీచ్చుకొస్తే తినేస్తాం ప్రసాదం అంతే. ఆ.
ఓకే.
హుమ్
ఉహూ. ఏం మాట్లాడాలి.
ఏం ఉంటాయి సరే లే అయితే.
ఏం సరే లే.
ఆ.
హ్మ్
మేము మీ డాడీ వాళ్ళు ఫోన్ చేయనా బాగుండారా అందరు
బాగుండారు
హ్మ్.
నేను చెప్పా కడుపు నొప్ వస్తాది అని ఆ వెళ్ళి మజ్జిగ తెచ్చుకొని తాగు
హ్మ్.
ఇక్కడ పోయి అడిగితే వీళ్ళ దగ్గర లేవంటే షాప్. నాకు ఎక్కువ దూరం పోయే ఓపిక లేదు.
దగ్గరే ఉందా షాపు
ఆ షాప్ దగ్గరే.
ఉహు
ఏమన్నా కావాలంటే చిన్న చిన్న అవసరానికి తీసుకోవడాన్
హ్మ్. ఆ.
ఏమి లేవంటా వాళ్ళ దగ్గర
జ్యూస్లు ఉండాయి జ్యూస్ తాగి ఉండేవి.
ఏమో నా వల్ల నాకే తెలియడం లేదు ఈ ఎండ కావాలి.
హ్మ్.
చల్లగా ఉంది
దాంట్లో వోయినా లోడ్ పొబో పోస్పెన్
అప్పటికి చాలా సేపు నిలబడుకున్న నీరసం వస్తాన్
అన్నిటికీ అన్నీ చెప్తే ఇంగేం చేస్తారు
ఏం చేసేది ఆల్రెడీ అన్ని ట్రై చేసేసాను అని చెప్తున్నా అంటే
హూ
హు
ఓనంగా ముగ్గురు లాగున్నది ఐతే స్లప్కో టబ్బి
అది పబ్బు
వీళ్ళు వే‌సుకొచ్చినారు ఇది బ్యాగ్ లో జూడు బ్యాగ్ దీకా కోవ్ లోపలే ఉండాయి జూడు ఉమ్ పెద్ద బాగ్ లో ఉందా
డం
వస్తాంది గాయి
అ సరే
ఇంగేం
ఉమ్ ఏం లే
సర్లే అయితే బాయ్
ఇంకొక్క నిమిషం మాట్లాడు సాలు
మాట్లాడలేను ఏం మాటాడాలి
సరి సీరియస్ గా మాట్లాడతా ఏం మాట్లాడాల
అదే తెలీలే బాయ్ మళ్ళా చేస్తా అన్నం తినేసి
సరే సరే బాయ్
హాస్పెటల్ కు పో
సరే
ఆ ఉండేదా
ఊ టాటా ఊ బాయ్ బాయ్ ఆ రెండే కా ఇంకేం లేదు